వినబడతలేదా? వినబడుతుందా? మ్
ఏం చేత్తాన్నవ్
ఏం లేదు వ
అ అంద అదిగు తిరుపతి పోదామా మరి
నీ జీతం పె పెర్గనీయావ్ పెరిగిన్ తర్వాత పోదాం
ఏ అవ్వ ఫస్ట్ ఏమో జీతం అత్తనే పోదాం అన్ మొక్కాలే తర్వాత జీతం పెరిగినాక పోదాం మన్కోలే కాదా
అరే మరి ఇప్పుడైతే కావాలెగా తిరుపతి పోవాలం
అమ్మమ్మోళ్ళు పోదాం అన్నరు కదా మరి ఆళ్ళని అడగాలె ఒక
అమ్మమ్మ అంటే తాత వాళ్ళు అయి తాత వాళ్ళకి ఇప్పుడ్ దీరది ఇప్పుడ్ ఎప్పుడంటే ఇప్పుడు మొత్తం చె ఇప్పు గియ గా చెట్లెక్కేటోళ్ళకి ఎట్ల తీర్తది మరి
అదే మరి ఎప్పుడ్ తీర్తది. తీరది ఎప్పుడు అంటున్నా
అదే తీరినప్పుడు పోవాలి ఇగ ఒకసారి ఎప్పుడ ఇగ తీరినప్పుడు అందరం కల్సి ఒ
ఓ వా నే ఒక్కదాన్ పోతా అంటే పోవద్దు. మీరేమో రారు వంకల్ చెప్తరు ఇగ ఎట్ల నాక్ అర్థం గావు.
హ్
అవుస అ
వంకలేం లేదు గని ఇంకా అదే వాళ్ళక్ తీరది ఇగ మొత్తం ఇగ
అదే మరిగ ఎట్లా నేన్ బోవుడెట్లా
పోదాం ఉండు సమ్మర్ల చూద్దాం.
ఇంకే సమ్మరు ఈ సమ్మరే ఆ లీవ్ ఇత్తరా అంటే ఇగో శుక్రవారం రాత్రి కాలే శనివారం ఉండది ఆదివారం ఉండది సోమవారం ఒక రోజు తీస్కుంటే సెట్టు
నాలుగు రోజలల్ల పోయిరావచ్చా
ఒకటే రోజు చాలు అదే రెండు రోజుల్ చాలు ఇవాళ పోతే రేప్ రావచ్చు. మళ్ళ హ్
అట్లయితే చూద్దాం మరి
అవ్వ ఒక్కొక్కరు ఇట్ల అనుకుంటారు అట్ల పోతారు నేనైతే దానికి
ఏమన్న బుక్ ఏస్కొని ఏమన్నా కారన్న ఏమన్న బుక్ చేస్కొని పోతే బెటర్ ఎందుకనం టే కొంచం మంచిగ పో
కారు గీరు అంటే అవ్వ పైసల్ ఎన్నయితే తిరుపతికి
ఎన్నైతయి
బొచ్చుడ్ అయితయి
అవునా మరి ఎట్లా పోదాం అంటున్నవ్
ట్రైన్ల పోతే సెట్ అయితయి. అంటే తక్కోల పోతాం గింత మంది ఏ కార్ల పడ్తం.
కరెక్టే కదా ఆళ్ళు నలుగురు ఆళ్ళ ఫ్యామిలీ జత అత్తోళ్ల ఫ్యామిలీ నలుగురు మన ఫ్యామిలీ ముగ్గురు తాత, అమ్మమ్మ
మ్ మరి సప్పుడేక ట్రైన్ల ఎక్కితే కతం
ఆ ట్రైన్ అయితేనే బెటర్ అ
ఇంకేం సంగతి మరి
ఇద్దరం ఒకటేసారి ఏం సంగతి ఏం సంగతి అన్నాం.
చెప్పు
హ్మ్
ఫోన్ జేసిర్ర మీ ఆడబిడ్డలు ఎవరనా
మా ఆడబిడ్డలు నాతో మాట్లాడతలేదు
ఏ ఆడ బిడ్డ మాట్లాడతలేదా
ఏ ఆడ బిడ్డకి ఎక్ ఉంటా ఒక చిన్న బిడ్డకె చేసేదాన్ని అని ఆ చిన్న ఆడబిడ్డా ఏం గాలే నేనే కొంచెం ఆమె మొన్న కొంచెం ప్రవర్తన నచ్చకపోయేసరికి నేన్ జేయలె ఆమె జేయలె ఇద్దరం జేయలే ఎవళమ్ జేయలె కుంటలెవ్
చెయ్యక పోయినవ్ మళ్ళ
ఇ చేేత్తే మా ఏత్తది చేత్తే
అదే మరి ఎవరితో మాట్లాడినట్టు కనబడతలేవ్ అయితే
ఇవి పిన్నికి లేవ్ చేత్తనేమో పిన్ని ఎప్పుడు పనిమీద్నే ఉంటది లేపది ఎక్కువ ఇ మీ పెద్దమ్మకి ఎత్తలే యమ్మ ఇగ పెద్దమ్మా పెద్దమ్మ ఎప్పుడు లొల్లి లొల్లి లొల్లిల్లే ఉంటది
వన్ ట
మీ అత్తకే కరెక్ట్ మంచిగా కూర్చుని కూర్చుండి నిదానంగా మాట్లాడుతది గాని
మరి ఇంకేం కలుపు మళ్ళ నీకు కష్టం అయితది గదా
చెయ్యాలి సుత్త ఆడు గూడా అంటాండు వివాహమ్ ఎందుకు మాట్లాడతలేవు అని మొన్న తమ్ముడు అయినం అప్పుడు అన్నదట మీ మమ్మీని గిట్లా అన్నారా నేను అందుకని మీ మమ్మీ నాకు ఫోన్ చేస్తలేదు మాట్లాడతలేదు అన్నదట
ఆ అంటే ఏమన్నాడా
గందికే అది కూడా గంతె అన్నది
కరాట్లా ఆ అంటే
ఆడు గూడా చెయ్యి మమ్మీ చేసి మాట్లాడు అన్నాడు
మ్మ్ హు
చేసి మాట్లాడు అంటే ఇగ నేను జేయలేదు ఆమె జేయలేదు ఇద్దరం జేయలే
మమ్మీ ఆ అయ్ ఏం పన్లు లేవా కాదేమో గా
పనులు ఏం పనులు కిరాణా షాప్
అద అత్తా అన్నది అది అక్క మంచిరాయాల నుండి
మనీ అక్కనా
ఆ అది చింతగూడెము పోతారా అంటే ఎప్పుడు ఉంటదే మనం బోవుడు
ఎండాకాలంలే ఓతాం చింతగూడెం పోయిన సార్ బోతిం కదా అక్కడ ఫొటోస్ గూడా దిగితిమి ఇగ బండల మీద
ఓతం బోనాలకి
బోనాల బోనాలే లేదిది ఇక్కడ మొక్కి కోడ్ని కోస్కొని వ ఎక్కడనైనా వంట ఎస్కొని తిని అచ్చుడే అంతే
ఎప్పుడనా బోవె
అంటే ఎప్పుడన్నా అంటే ఈ సీజన్ లో ఎండకడం ఎండల్ అనే ఓత
అదే చెప్తే నేను గూడా టమాటో అన్నడయితే
అవునా
హ్ మరి ఏమో నాకు తెలవది ఎప్పుడు ఉంటదో అని అన్నా.
ఎప్పుడైనా పోవచ్చు. అత్తమని అంటే పొవచ్చు రా చి నా అచ్చినప్పుడు ఏమన్నా తీసుకొని పోతే అందరం కలిసి మంచిగనే ఉంటది.
మరి గదె పో నచ్చినట్టున్నయి చూడు మరి.
పోద్దలచ్చినయా
ఉన్నటు ఉన్నడు.
హ
అబ్బా చెట్లు పువ్వులు మస్ స్తున్నయి. వెదర్ కూడా సూపర్ ఉన్నది. మంచిగా రడయితే సూపర్ వత్తుండే.
ఏంటి ఫోటోసా.
ఆ మరి.
ఆహా
హు
హ్ నీ ఫ్రెండ్ కెవరికో మొన్నా నానమ్మల దగ్గరికి పోయిన ప్పుడు నానమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి పెళ్లి చేయాలే ఇగా నీకంటల్లు.
ఎప్పుడు? ఎప్పుడు?
సంబంధాలత్తే పొడగొట్టకుండ్రి ఇగా సెట్ చేసుకోన్రీ అంటర్రు.
ఆహా ఎప్పుడన్నరు నీతో
అప్పుడు మొన్న పోయినా కదా. కొత్ గృహ గృహ ప్ర్రవేశానికి వోయి పెన్షన్ కోయినా అటే పెన్షన్ తీస్ కొని ఆడో గృహ ప్రవేశానికి పోయినప్పుడు హైదరాబాద్ లో నాలుగు రోజులు ఇక్కడ నానమ్మెల్ల ఊర్లో నాలుగు రోజులు ఉండచ్చినా కదా.
ఆ
నువ్వు అనుకో అనుకుంటే కంపల్సరీ అయితయి చెయ్ మంచి సంబంధాలు అయినా అ చ్చినప్పుడు వొడగొట్టద్దు. అది చూశినవా మీ మన మేనకోడలుకు చూసినవా ఎంత ఏజ్ అయినా కూడా అందరు చిన్న వయసోళ్లే అత్తల్లు ఆమెకు ఏజ్ దాటిపోయింది.
నీ ఎంటికలు నాకు ముక్కులకు పోతున్నయి. ఆ
సంబంధాలు దొరుకుతలేవు నువ్వే ఇగా ఆ అందుకనే
మ మరి అదే అమ్మమ్మ చెప్పింది కదా అనుమని అవు బూమీ అమ్మి పైసలీయి.
బూమీ అమ్మి పైసలు ఇయి అని అనన్నా.
ఆ అదే అంతే భూమి అమ్మి పైసలియ్యండ్రీ మరి కట్నంగా పెట్టాలంటె గావాలి గదా ఏం లేకుండా పెళ్ళెట్లా చెత్తా ఆ ఏం మొదలు పెట్టాలన్నా పైసలు కావాల్రాయె
ఆ
ఆ కాబట్టి మరి ఇగా మాకు చ్చె భూమి ఏమెమి ఉన్నదో అవన్నీ మా పేర్ల మీద రాత్తే మేము అమ్మో గిమ్మో దాని పెళ్లి చేత్తం అచ్చినోళ్ళకి.
హ
ను గంతే నోరు మూసుకుంటది, లేకపోతే రాసిత్తది. ఏది అడిగి నం ఏదైనా మనకు మంచిదే కదా అటు రాసి ఇచ్చినా మంచిదే, ఇటు నోర్ ముసు
ఏ ఇగా అట్లా అడగాలంటే కొంచం న నాకు ఒక ఐడియా రాలేదు.
ఐడియా ఏముంది మనకు కావాల్సింది అదే కదా.
అదే ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా కలిసినప్పుడు అదే జోలి గిట్ట ఇత్యె ఇసారి అదే అంట డాక్టర్ కి ఏంటి ట్వంటీ ఇయర్స్ గిప్పుడే మరి చెయాలంటే పైసలు కావాల్ల కదా భూమి అమ్ముందాంటా
కొన్ని రోజులు ఆగితే మరి అది సంపాదించుకుంటది అది చేసుకుంటది ఇప్పుడుయితే అయితే మరి పైసలు కావాలి కదా దానికి కూడా ఇచ్చెటివీ ఏం లేవు దని దానికి ఆశ ఖర్చులకి లాకి చాలుతాలేవు కాబట్టి ఇగ
అదే జీతం భొవంగా ఇంకా మీరుకెళ్ళ పెట్టుడుయి జీతం భొవంగా మీర్కెళ్ళలే పైసలు పెట్టు ఇప్పుడు అయితాంది
అవున
మళ్ళా ఇంగ అసలు తనక జీతమే సరిపోతలేదు అనాలి ఇగ మళ్ళ గిట్ట ఇత్త అని అనాలే
అంతే ఎవ్వరిని అవసరం లేదు ఉ రాసిస్తే పెళ్లి చేత్తం ఏముంది ఒక పెళ్ళి కాట్ జీతంతోనేముంది సంపాదించ సంపాదించుకునే ఎప్పుడైనా పెళ్ళి చేయాలంటే అవి రాసిచ్చుడే కదా
అదే అదే
ఓ
వాళ్ళు అడిగన ఆ పెద్దమ్మళ్ళు వాళ్ళు అడగనప్పుడు మనం ఎట్లా అడగాలి
అరే పెద్దమ్మల్లకి పెళ్లి అయిపోయింది ఇంకేంది ఇక కొడుకుది ఎప్పుడన్న వాత్తది వాళ్ళ పేరు మీదకి అ ఇల్లే ఉండే వాళ్ళ పేరు మీద
ఆ
ఇంకేం అడుగుతారు వాళ్ళు
అంతేనా
ఇల్లు లేదు అటు పోలం లేదు
అ
ఓ మరి చిన్నోడు ఇల్లు కట్ట్ కట్టుకోంగ లేదు బాధ పెద్దోడు కట్టుకోంగ లేదు మనం పెళ్ళికి అడుగుతే తప్పేముంది మనం ఇప్పుడు మనం అడుగుతలేం కదా అదే దిత్తందీ పెళ్ళి అని
అదే అదే ఎప్పుడు అదే పక్కకు పక్కకు కొచ్చి కూర్చుంటాంది అది
అదే మంచి సంబంధాలు మంచి సంబంధాలు చూడద్దు అని అంటే చేయడానికి ఏదో ఒకటైతే ఉండాలే కదా
అవును
మనం ఏం కావాలని అడుగుతలేము అది తీసినందుకే కదా దానికి ఆన్సర్
అదే అదే
హ్మ్ అది అంతే వారే ఆడుగా
ఉను
హ్మ్ సరే అయితే మరి
సరే సరే బాయ్